మళ్ మళ్లా కర్రీ ఎసుకుంటున్నారా మీరు
కూరయాలు కూడ ఎత్తన్నామ్
ఈ పొర మంచి ఉన్నదిగా
మళ్ళీ ఒక పాట పెట్టు
ఏ ఏమ్ సాంగ్
డేర్ కామ్ నెడి పాటలు వింటారా కూరయలుగాడి చేేసుకుంటా
స్పీకర్ పెట్టిన్నావు నువు
ఇలా ఆప్షన్ లేదు
ఆ అవును కదా ఎట్లా కట్ చేస్తున్నావు ఎట్లా మాట్లాడుతున్నావు
ఈ చెవు కాడ ఈ మన పెట్కుంట్రు ఉషినయయిట్లా
ఓ అంత కష్టం వంది తు కజ రాదు జల్ జల్ది
జ అమ్మా ఫోన్ కడి అ అడు చెప్తాను ను అయితే జల్ జల్ అంటిది ఏంటి అనుకుంటే నా చేయి
అనుకోమస్ త్రె
హ
మన్న తెస్తుస్తుంద బాబ మా రాయ కూడా బుద్జి చెయ్యమన్నాడుేమో గాని ద తలకేకి వస్తుింది పాపం అరదం కంటే నుంచి తలకే వస్తలుగుస్తున్నది
ఉన్నదమ మీరు ఉన్న
ఆ
రూమే గడి వేసిందో
మేకే చేస్తాంది ఇక ఎండి
ఉ
ఇకే చేసినాక ఏం చేస్తుంది ఇ పోతుంది ఎట్లా ఎట్లనా మ హాస్టల్ కి రాదు ఇ మళ్ళ
మళ్ళా వేయే రాష్ట్రాలు చూసుకుంటాదా
మే మళ్ళా వేరే అవసరం
మళ్ళ వేరవష్టలు ఇ రాని అద మళ్ళమె
కఫీ ఉన్నది అనేసి కష్టం అవుతుంది అనేసి
ఉ మరి నూడ తే తకు
మన నాకు దూరం వ తెదా
దగ్గరే పడలేని చూసుకో
దగ్గర అంటే హాస్టల్ ఫీ సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ ఉంటుంది
దగ్గరనా
సార్ ఇ కొందరు ఏమన్నారంటడి కడదది నువవుంతేంతా అందరు
ఆ కొందరిగా మనిషి రావద్దా మరి ఆ మనిష
సామంతకి జబి పనులు వచ్చినట్టు
ఆ మనిషి బిచ్చ బతుక అయినప్పుడు ఏం చెతాం చెప్పు ఆ మనిషికి అన్న ఇన్కమ్ సోర్స్ ఉంటే కడతాడు ఆ మనిషదే పిచ్చబర్ తినదానికి తిండి లేక ఇచ్చి టమాటలు కట్డిచేసుకొని అంటని తినుడువుతాంది
ఎవరువుద్దంట ఫెబస్ ఎక్ వస్తాయి ఒకటి వస్తాంది ఎగ్గ
పది రూపాయలు కూడా ఉండద్దా
అమ్మా స్క్రీన్ షాట్ పెట్టును మీ
అది రాదా అంటే మళ్ళా
ఫోన్ లో మీ ఫ్రెండ్స్ ఫోన్ లో విషతు ఇద్దరు ఫోన్స్ కెమెరా రావా
అది కెమెరా పని చేయదు ఆయన కొంచం తక్కువ
అ నెన్ నా ఫ్లాట్ న్నా ఎంగాద్
క్లారటి లేని మళ్ళీ కనపడవు కదా అట్లా అంటాను
ని నీకు కనిపించకపోతుంది నాకు అనిపిస్తదిగా
కనబడుతాయ
మా తీరోజు ఎంత నిద్ర వచ్చింది తెలుసా అమ్మ తోడు మస్తు ఎడ్డకిొచ్చింది
వద్దు ఎడ్డేకాత్తాది
ఓళ టర్మాటదేనా పర్చి మేడిచ ఇ వరా
ఇలా నైట్ మీ ఆస్ట్లొ ఉండి రేపు పొద్దున పోతారునా ఆ హు
ఎలుండి పొద్దున పొవుతవనేే పొద్దున్న పోతా టైం కి పొద్దున్న అంటేే మార్నింగ్ ఫైవ్ కు సిక్స్ పోతుంది అనుకుంటే ఎయిట్ నైన్ కు పోతుదట
గంత పొద్దున్న పోతుేళన్నా మరి ఐదు గంటలకు లేచ ఈ చే
ఎబరు ఉన్నారు అప్పుశాంతంగా
షంతంగా పొతాం అ మేడ ాది కొచి
అ అల కష్టవుడకనేే ఎతుదు నెను అంత కష్టపడకనే చెప్తున్నా ఈ కష్టం వేరే వాటి మీద పెడితే ఎప్పుడో జాబ్ు వచ్చిండే కావచ్చు
మరి జాబత్తే మళ్ళా గ ఇది వండుకొని తినాల కదా
మరి అంతే కదా ఎంత జాబ్ వచ్చినోడు అయినా ఇదే ఫుడ్ ఏ వేరే తింటారా ఏమన్నా
ఉమ్ నాకు జాబ్ అవసరం లేదు నేను బిజినెస్ పెట్టుకుంటా
అసలే ఏం పే కసార్ కసర్కే కంది పప్పు ఏదో అడిగిందంట
నాకు తెలవదు కంది పప్పు మన మినపప్పు మనకు తెల్వదు
తింటావా
కందిపప్పా మినపప్పా తినుడే అన్ని తినుడే మనం మనుశాం రా బాబు మనం అమ్మా అన్ని తినాలే
మీ మమ్మీ ఫోన్ చేసి మాట్లాడుతుందా మరి నువ్వు కాదు మీ మమ్మీ అంటున్న అందుకే నిన్న నేను పోయినాన ఒక డ్రెస్ నేను ఎప్పున్నుంచో అనుకుంటున్నా ఆ కలర్ లో తీసుకోవాలి తీసుకోవాలి అనేసి
తీసుకోపోయినావ్ పైసలు పోన్ చేసి అడుక్కో పోయినావ్
మా మమ్మీ అయినా ఊరు కిచ్చి ఉరికిచ్చి కొడుతుదన్న సిచుయేషన్ వాడి పైస మస్తున్నది తెలుసారా డ్రెస్ అది
ఇంతేరా మంచిగనే ఉంటది
నాకు నచ్చినప్పుడు పైసలు ఉండవు పైసలు ఉండవ్ నాకు సో
ఉమ్
అందుకే నచ్చినప్పుడు కొనుకోవాలనుకుంటారు అంటారు కాని
పైసలు ఉండద్దా మరి
మీ ఫ్రెండ్స్ ఎవరిలే అడుగుతే మరి
ఆ ఎందుకు అసలే సిచ్యువేషన్ మంచిగలేదు అప్పు ఎందుకు చేయడం అనేసి సైలెంట్గా ఉన్న ఫైవ్ హండ్రెడ్ కూడా లేవు తెలుసా నాకు యూస్ చేసుకొని కైనా కూడా
ఉమ్
ఆయిల్ కొనుక్కొనికి వాటికి వీటికి లేకనే రష్మితకి ఫోన్ చేసి రష్మిత ఫైవ్ హండ్రెడ్ కొట్టు అని అన్నా
ఉహూ అబ్బా అయిపోయిందిరా కట్ చేసుడు ఇంకా
ఉమ్
ఆ
ఉమ్
అర్ధం కాలే
రష్మితనే కొట్టింది ఫైవ్ హండ్రెడ్
ఉమ్ ఇంకేం మరి ఇగ అబ్బో
మేడ గుంజతాంది
తాంది అవును ఒకసారి నేను కూడా బట్టలు పిండుతుంటే మాట్లాడిన గ కష్టమైంది నాగూడ
మరి ఇప్పుడు నాకు గోరంగా గుజుతంద్
మరి అట్లనే ఉంటాది మరి
అత్తను ఉండదా పో ఏం కూర మీ
వంగయ గురి మాది వచ్చేసి టమాటా కర్రీ
ఏం బా పేడతలేరు తెలుసా ఎల్పిజీ ఎఫెక్ట్ వల్ల ఫుడే బాగుంటలేదు
ఉమ్ మావి టమాటనే ఏవి టమాటలాచ్చి ఇష్టం మాటలు నీళ్ళు పోసుకొని తిన్నట్టు మొత్తం బిచ్చ బతి అయితా అనుకున్న లైఫ్
కొన్ని లేనా ఉంటాయి ఏసుక్
చి అన్నం దొరుకుతలేదు
ఎందుకు రైస్ లేదా మీ రూమ్ లో
రైస్ ఉంటే సమ్మె కూరలక్కని చెల్లించుకోవాలి
మీరే చేసుకుంటలేరా తెచ్చుకోవాలి కాదు
అదే ఇక సిచ్యువేషన్ అట్లా వచ్చింది ఇగ ఓ నువ్ అండరా అంటే నువ్వ వండు నువ్ వండరా అంటే నువ్ వండు నువ్ వండ్ర అంటే నువ్ వండు
అనుకోకున్నా ఏదో నువ్వు చూసుకొని సక్కలగా అనుకునీ తిను ఏం చేస్తావు ఒకరు ఒకరు అంటే ఇగ
ఒక్కోలు ఒక్కోలు అనుకోన్నాదైతే అయితే ఇది రూమ్ ఎందుకు అయితే
పోలీసు నువ్వే ఏ నాడు ఆ ఆకలి అయ్యింది నడు అనే స దగ్గర పైసలు కొట్టుకొని కొట్టమనన్ని డబ్బ తీసుకొని తెచ్చుకొనినే వేసుకోవాలి నువ్వేనా వేసేమయి నీ అక్కడి కోసం నువ్వైనా వేసుకోవచ్చు కదా
పైసలు లేవు పైసలు ఉండే అన్నీ అయితాయి పైస లేకనే ఎవ్వళ్ దగ్గర లేకుండా అయినాయి రేపు రూమ్ రెంట్ కట్టాలే పన్నెండు వందలు ఒక్క రూపాయి లేకుండా అయింది అందరుంటే ముగ్గురం ఒకాయన అప్రెంటిస్ ఎత్తడు ఒకాయన సైట్ ఇంజనల్ బోతుడు ఏమి ముగ్గురు ము అంతే ఒకళ ముఖాలు ఒకలు చూసుకుంటుండయి పొద్దున్నుంచి సాయంత్రం దాకా
ఏం చేస్తున్నావు ఖాళీగా నువ్వు
ఎంజాయ్ ఏం ఉన్నది పోన్ ఒత్తుకుంటూ ఉండుడే రీల్స్ పైకి అనుకుంటు పోవుడే
ఏమో రీల్స్ చూసినా కూడా అనిపిది నాకైతే నువ్వు రీల్స్ సెండ్ చేసి ఎప్పుడో అమావాస కి రెండు
మరి అమాస పున్నానికి సెండ్ చేయకపోతే మరి ఇక కార్లు బైకులు సెంజ చేస్తా నన్ను చూసేదానివ నాకు అయి చ్చది కార్లు బైక్లు బట్టలు ఏదో ఒక రే రా పంపుతా ఇగ నీకు మొత్తం నేను చూసిన ప్రతి ఒక్క రీల్ నీకే పంపను మరి ఇగ మరి ఇగ నార్మల్ వం తడే చూడు ఇక నీకు వం
చూస్ ఆ ఎందుకు
ఉ చుత్తాను అన్ని త
చూసే నేను ఫస్ చాట్ ఓపన్ చేసేదే నీగెం మోమ్ ప్ప రాయి
ఉ బానే చూసినావ్ విజయ్ బట్టలవి వర్షం పడుతేనే తీసి లోప డిసి మళ్ళ తగ్గినాంక మళ్ బయట చేసినాం హలో
నేను కూడా బట్టలు పిండుకోవాలే
ఇంకా పడుతుందా వర్షం
ఏమో ఏడ పొద్దున మెల్లగా లేేస్తారే ఎనిమిది గంటలకు లేస్త ఇయాల డైరెక్ట్
రేపు నోడుటియా
ఏ ఉన్నది అని అస్సలు బోరంగా నిద్ర వస్తుంది ఇక ఇప్పుడు కొంచెం ఇక టూ మినిట్స్ మాట్లాడి పరకు హమయ్య అంత నిద్ర వస్తున్నాయి నైట్ లెవెన్ కి పడుకున్నా తెలుసా దను
ఏ నైట్ నింద నైట్ నగ్ నిద్ర హట్ల అడి బో పండుారు పన్నెండి అైంది అనుకుంటారు అస్సలు మిద వాట్లు నిన్న ఎత్త పండుకుందా నని ఇదిరు రత్తలేదు ఘోరం గుొంతాంది అసలుకి నిద్ర పడతలేదు కాలు చేతులు గుంజుతానే కురంట కుర కోశన్యిపోయిడి
అే
గ గుంధ వాట్ కాాలక్షషేత్ర గుంధ వాట్ట్ట ఏ అద బువ్వ తినకనే టైంకు బువ్వ తినకనే కాళ్ళు చేతులు మాములుగ గుంజతలేవ్
తిన్నా మరి తినేదైనా కూడా కొంచెం ఎక్కువ తినరాదు మంచిగ తినరాదు ఏమైతే
ఏం తింట సౌమ్య
టేస్ట్ లేదని మంచిగ చేసుకో టేస్ట్ చెయ్ కారం ఉండేదే రొంత కాదు నువ్వంటే హాస్టల్ చు కట్టుకుంటారు రా అదేదో పోయ హాటల్ ఉండచ్చు కదా
ఆ చరితి ఎవడు కడతాండూ
రూమైనా ఉ అదేదో పోయి హాస్టల్లో ఉండచ్చుకదా నీకు అదే ఫుడ్ వాలే పెడతారు కదా
హాస్టల్ ఎంత అనుకుంటానవ్ ఐదు వేలు ఐదు వేల ఐదు వందల్ ఆరు వేలు
ఇప్పుడు నీ కూడా అంతే కదా అంతే పడతది కదా
ఇల్ అంతెందుకు పడతాయ్ ఇల్ పన్నెండు వందలు నెలకు
నీ చి చిల్లర ఖర్చులు అంతా అంత అయితది కదా మొత్తం మూడ్ నాలుగు వేలైనా కావా
ఆ మూడు నాలుగు వేలు ఎట్ల అయితాయి గానే కావు రెండు వేలు కూడా కావు నెలకు
అమ్మ
ఆ రూమ్ ఖర్చు ఎంతైతాయ్ నెలకు రెండు వేలు గుడా గావు గంతే రెండు వేల్ దాటదు నెలకు రెండు వేలు దాటన్ దాటద్ కాబట్టి ఇడుంటద్ ఆ హాస్టలుండ్ టుండైతే ఆరు వేలు కుప్ప కుప్ప కుప్ప కుప్ప వాని చేతిల పెట్టాల ఆరు వేలు ఇగ మళ్ళ వెయ్యొ అప్పుడప్పుడు అలా నచ్చపోతే బయటకని అటు ఇటు అని తిరిగార్